ఉ కడుక్కున వా
నాహ
నిద్రపోయినవ ఏంది.
పోయిన లేసండిగ టైమ్ ఐందన లేసేస్న లెస్నంతె
ఆ అ నువ్వు పన్నెండు నర్రకు అన్నావు దని ఇంక నిన్న నాటి ఇంటి చూసుకొని పైప్ కాని మళ్ళీ పదక్కొ ఒకటింటికి చేస్తారు ఇక
అదే క ఎట్లా లేవాల
ఆహా
ఉ తిన్నావా మా తిన్నారా అన్నం మధ్యాహ్నం
తా మధ్యాహ్నం ఇప్పుడేడ ఇంకా టైం ఉంది రెండు గంటలకి
వాలంటికి పో
ఉ రెండు గంటలకు తింటాం నీళే వెడతాంటిమి ఏమంటా ఆకలి కాదు ఇప్పుడు ఇట్లా వచ్చిపోయిందా మరి తిరుపతి
రాల అప్పుడుపోయేసి ఇగ అన్నం తీసుకొనిపోయి రాలే అన్నానికి ఇంటి కాడికి వచ్చడు ఆ
స్వామికి అన్నం తీకొని పోడా
ఆ
ఆహా మనమే పెట్టు అన్నట్టు
ఉ
ఉహు
స
పొద్దున ఉత్తగనే నడిచిపోతంటే సాంబయ్య
ఆ కనపడ ఏందో బట్టబయలు పాయ తీసుకుపోతాడు
ఆ
అంతకు ముందు తి వండుకొని తీసుకో పోయేటోడుగాని ఈమధ్య హీరోలు అయితాండు సటపట్టు ఏ ఏమనుకుంటారు రా అన్నదిపోద్దుగలా
ఆహా
సర్లే అని నా
అదే పో తు నడిచిపోతాంటే సూచిన
అవును ఆటో ఎకుతలే ఆటోలు రాలేదేమో పటు నుంచి
ఇలా ఆటో ఎక్కలేదట్టుంది నడిచేపోతుండు ఇయాలా
ఆహా ఆ మూనమనే ముందు ఆటో ముందుగాలానే అన్నర
ఆహా ఇయల్ లేట్ అయిందేమో మరివాడికి
మ్ కావొచ్చు ఆటో పోయిందేమప్పుడు చాల
ఆ కావచ్చు ఈ
అవ్ను
వారె జోడిచుకోనుడా
ఆ అందుకె ఆయనే చెత్తడు మోసుడు జోడిచ్చుడు అయినదే అది డ్యూటీ మంచిని చవి బైకపో
అదే లేఇగా
నేనేం లేదు ఉట్టిగ కూచొన్ రీ
దాన్నట్లంటే నువ్వే రారదంటాడు
ఆ
కనిపియ్యట్ల ఈ మరి ఎం జేత్ త్తం ఎట్ట్నో ఒకలాగా మరి
హు
ఇంకా లేదు మ్
తయత్తు పోయ్ నిన్న గుడుకు పోయిర్ర మళ్ళ నువ్వు ఒచ్చినంక ములుగు పోయినావ పోలె కదా చేనికి
ఎప్పుడు
నిన్న సాయంతం వచ్చినంక ములుగు మధ్యనం వచ్చినాక ములుగు పోదాం అంది
పోలే ఇంగ నేను వచ్చే సరకల సాయంత్రం ఆయా పోయిరు శోబక్కొల్లు పోయివచ్చిర్రు గా ములుగు
పోయ్ వచ్చిరా క
శోబక్కోళ్లు పోయి వచ్చిర్రు వాళ్ళు ముందు పోయిర్రు
మి శోభక్క ఇయాల పొనట్టుంది ఇంటికాడనే ఉన్నట్టు ఉన్నాదిగా
ఇయ్యల ఇంటికాన్నే ఉంది సావిత్రి నేను బోయే దాకా ఉండమంటే
ఏ
ఇయ్యల ఉన్నది ఇంటికాన్నే ఇంకా
పల్లి పట్టి జేసినవా అక్క పల్లిపట్టే పల్లిపట్టే జేయ్యాలనే పల్లిపట్టి జేసిందా
ఏమో మరి నాక్ ఎత్ తెలువదు రా మరి పల్లిపట్టి సంగతి అయితే ఎందుకు చేయాలన్నదా
సావిత్రి అడిగింది ఉన్న ఉన్న అని
ఆహా మరి ఏమో మరి తెలువదు మనకైతే పల్లిపట్టి సంగతి అయితే సున్నుండలు అయితే చేసింది
న్నుండ జేసిందా
ఆ
ఓ పల్లి పట్టి జేయ్యమని నన్ను అన్నది సావి
ఉహు చేయలే అయితే పల్లి పట్టి చేయలే అయితే జ గ్ర సున్నుండలు జేసింది మొన్న
హ్మ్
హ్మ్
ఆ అంతే మరి చేసిందో చెయ్యాలో మాక్ తెల్దువ అయి అయినన్ లేబర్ కట్టా
లేబర్ కార్డు కోసం అని పోయింది సావిత్రిది అయిందట గాని అక్కది కాలేదట
అది ఏంది మా
ఏమో మరి అక్కది ఏందో మరి కాలేదు అని అన్నది
ఆ
ఎందుకని అయిపోయింది మరి మళ్ళీ ఇయాల పోతదో మరి ఎట్లనో తెలువదు
టైం అర్ర కాసేపు ఫోటోది కల్లు పోటో దీతే అయ్యిపోయే గా మొఖం
ఇట్లా నా అన్నది ఏదో వివరం అయితే అన్నది కానీ నాకు ఏమంతా ఏదో అన్నది శోభ అక్క అయితే మొత్తానికి నా ఆఫీస్ కి పోయి కనుక్కొని రావాలన్న ఇట్లా నా అన్నది
ఇంట్ల ఏదో గాని అన్నది గాని ఏందో మరి అది వివరం నాకు అర్థం కాల చెప్పడం అత్త లేదు ఎట్టనో అన్నది
అయిందే
ఉ ఉ
అ
ఇంకేమ్ చా ఆరువేగా
అదే హాస్పటల్ కు పోదమా చర్మ డాక్టర్ కడకి తీసుకు పోదామ్ అంట అంటే తెలిసింది నాకు
ఎవరికి
ఈ ఎలర్జీ కి
నీకా
అఓ
తగట్లే అ మందుకి
ఏ దాగుతలేవ్ అయ్ మలత గని కుస్
ఈ మన్మోహన్ జదు రాసి చూసినా తగ్గట్లే
ఓహో
ఆ
తగట్లదు ఆ ఫైలికలు వొచ్చినయ్ దీపే అత దీపతో గదే దగుత అదిపించ చూపించాను కదా తగలే మళ్ళా పోతనే ఉన్నయ్ అతనే ఉన్నయ్
ద్వి పక్షదన కాడ
ఓ
ఊహు
అయితే స్మైల్క్ కూడా అట్నే చూపితే ఆడ ఇగ సేసు చూతేే తగ్గిందట
ఎక్కడ
అదే సరిసిలా సరిసిలాట
సరిసిల నా ఆహా సిర సిల ఓయి చూపిచ్ కచ్చిందంటనా
ఆ
మరి అట్ల అయితే నువ్వు కూడా చూపించుకోరాదు మరి
ఊ అదే పోదామంటే అమ్మ స్మైల్ ఎగ్జామ్ రాసుడు ఐపోయ్ నంక పోదామంటను
వాళ్ళ అమ్మాయి ఎ గుడు చూడ్
స్మైలీ ది ఆ ఒకసారి చూపించినాక మళ్ళీ ఒకసారి తీసుకురమ్మన్నారు అగు
ఆహా ఓకే
అందుకని అప్పుడు పోదామంటే సరలే అన్న
ఏహి మరి అట్ల అయితే పోయి ఒకసారి చూపించుకొచ్చుకుంటే తెళ్తది
రెండు వేలకే తగ్గిందాట ఇప్పుడు చాండ్రోలు అయితదట
న ఏం కదా మరట్లా
ఓ
నేనైతే ఒకసారి అప్పుడైతే పది వేలు పెట్టినా
ఓహ ఊ పది వేలకు ఎక్కువనే చూసినం పోయిన పని ఐతద్ నీ పోయిన పన్ ఇలా రెండు మూడు వేలు పెట్టిన ఈ మ యాడ్మెంట్ అందుకే ర తీసుకుంటారా కానీ హాస్పిటల్ పోలేదు లే
అదే నే అప్పుడు అదే ఆయుర్వేద మందులు వాడిన గన్పూర్లో స్టేషన్ గన్పూర్ దగ్గరది
ఊ
అట్లా మూడు రెండు మూడు సార్లా కాడికిపోయినా లాస్ట్కి ఇరవై ఐదు రూపాయల మందు తోటి తగ్గిందది.
ఒకోళ్ళకొకటి
ఆ ఆమె ఆర్ కే బార్య చెప్పింది సునీతా
ఆ
రోహిత్ వాళ్ళ అమ్మ
రోహిత్ వాళ్ళ అమ్మ చెప్పిందా
ఆ అది చెప్తే అప్పుడు అది రాత్తే అది తగ్గింది ఆ ఆ మందు తటి
ఆహా
అంతా తిప్పల పడ్డా దాంతోటయితే పది వేలు పెడితే ఉత్తపుుణ్యానికి ఇరవై ఐదు రూపాయల మందుకనిపించింది
హే అగోగా టైమదిగ
ఆ అంతే ఇంగ మరిగా సలు
ఇప్పుడు ఇన్ని పెడతాను బా ఇంకా తగ్దులేదు మళ్ళా ఎండకా వత్తనే ఉంది ఎక్కువైతాన్ది.
ఆ చెమటకి ఇంకా బాగా అయితది
ఆ
అంతే దురద బెట్టి మాసలే ఎట్లా జిల్లలే
ఆ
ఆ
ఉ ఊ ఓకే ఏం సంగతులు వేడిదాకా వచ్చింది.
ఎంక బాయ్ రెండు మూడు నిమిషాలుంది అంతే తొమ్మిది దాటింది.
ఇది ఏదనేది నమ్మకమా ఏద్
అదే ఉ ఉ ఇంగదే వత్తే పో అప్పుడు పోవ పొమ్మంట అడ్రస్ చెప్తే పొమ్మంటను కదానేను కలియని ఎప్పుడు హాస్పిటల్ పదకొండు అయితే ఏదో కనుకునైనా పోవచ్చు
అదిదేలే. ఆ డాక్టర్ పేరు కనుక్కో కనుక్కుంటే ఒకవేళ పోయి సు చూపిచ్చుకచ్చుకుంటే తేలుత్తది కదా
ఆ చూపించుకుంటే తేలుత్తది అక్క అంత దూరం పోవద్దా అక్క ఒక్కదానికే పోవాలంటే ఇబ్బంది కదా
గా అమ్ములు బోయేదట్టే
అమలు వయి సాయిపోతుక మ పోదు అమలు వై ఇజాబద మధ్యలో సిరిసిల్ల ఉందిగా దిగాలగా
ఆ దిగాాల మధ్యలో సిరిసిలో దిగాాల ఇక
మన దిగి మన రిటర్న్ంటికి రాదా
హ్మ్మ్ చవాాల అలా
అందుకని వా వాళ్ళు ఇట్లా పోఊతా అంటారు ఈ పరువుల అయితే ఐపాయ్
హ్మ్మ్
అ
ఆ
అందుకే
హ్మ్మ్ ఇంకేం సంగతి ఇందులో ఏమి కత వాళ్ శవంతల్లో ఇలా అయిపోతుంది రెండు రోజులు పడుతుందిేమో ఇంకా
పర్లలు పో ఇంటర్నలు రాటారు క వాళ్ళకే పోతారా
అదే డింపల్లాగ పోతారు బంద్ అయ్యారుగా ఏళ్లకు
ఇంక ముడుగుోళ్ళు ఇరవై మంది మన వాళ్ళు నాలుగురు ఐదుగురునే అంతే
ఇయల మనోర్ ముగ్గురుల అట్ల కూడా ఇయాల శోభక్క దగ్గ పద్మ పిన్నీ తగ్గే పద్మ పిన్ని తగ్గింది
పద్మ పిన్ని ఎటువెంది
ఉరికి పోయింది గా హన్నకొండ
హన్మకొండ పోయిందా
ఆ నిన్న పోయింది ఇయల మా తిరుపతమ పిన్ని పూర్ణత్త ఇద్దరే ఆ
ఆహా
నిన్న సాయంత్రమే పోయింది బాబాయి ఉన్నాడు గాని పిన్ని పోయింది
ఉ మళ్ళ అత్తడి గద శ్రీరామనవమికి
ఆ శ్రీరామనవమి కొత్తదాని అంటాండే మరి
ఇంగా అదే మే మన బుధవారం సాయంత్రం వస్తద బేస్తవారం పు శుక్రవారం పండుగెన
హ్మ్మ్ ఉమ్
ఆయిల్ ఇంజనక్క మోటర కరెంట్ ద
ఆయిల్ ఇంజనే కరెంట్ లేదు మనకి
గి కరెంట్ పోయింది గింతసేపు మో నీళ్ల సౌండ్ అయితంది మోటార్సౌండ్ అని చూతన్నా
ఉ సౌండ్ వత్తందా
ఆ నాకు నీళ్ల
ఆహా ఆయిల్ ఇంజనే కరెంట్ లేదు మనకి
ఉ సరే టైం అయిందిగా
ఉ సరే రా అయితే సరే అయితే
ఉమ్
సరే
హు